హలో ఏమక్క ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు
ఉన్నాను ఊరికే అలా
మీ హు ఏమి లేదక్క పల్లెటూర్లో ఉన్నాను
అవునా నేను టౌన్ లో ఉన్నా
మ్ హూ ఇంగ టౌన్ లో అంటే ఇంట్లో ఉండడం వరకే ఇంక బయిటికి వచ్చేది ఉండదు ఏమి ఉండదు ఆ ఇంగ ఎంతసేపు ఉన్నా ఇంట్లో పని చూసుకోడం లోపలే ఉండడం కుదిరితే టీవీ సెల్లు లేదంటే నా పని
అంతే గదా ఎవరు సరిగ్గా మాట్లాడిచ్చే వాళ్ళు కూడా ఉండరు పక్కన వాళ్ళు
ఇంగ టౌన్ లో అంతే అలానే ఉంటుందక్క
ఉహూ
అదే పల్లెటూరులో ఉన్నట్టు టౌన్ లో ఉండదు కదా
అవును అవును
అంతేనా కానీ చెప్పాలంటే పల్లెటూరే మేలు
ఆ అదీను కరెక్టే
పల్లెటూరులో పది మందికి అని వంట మంచిగ వచ్చినా పెట్టే స్తోమత కుడ ఉంది పని చేసినా చేయకపోయినా అదే పటణంలో పెట్టాలంటే ఎంత ఖర్చోస్తుంది ఖర్చుతోనే కూడుకుంటుంది పల్లెటూరు అలా ఉండదు కదా ఎంతమందొచ్చిన మేం చూసుకుంటాం లే అని అంటారు టౌన్ లో అమ్మ ఇంత మందొస్తున్నారా అని ఫీలింగ్ వస్తుంది కానీ ఆ అక్కడ ఎవరు రాకూడదు ఇంట్లో వాళ్ళు ఎంత మంది ఉంటారు ఇంతవరకే ఉండాలి ఎక్కువ ఉంటే వద్దు అని అంటారు ఓన్ హౌస్ అయితే పర్వాలేదు ఓన్ హౌస్ అయితే పర్వాలేదు రెంట్ హౌస్ అయితేనా ఎవర ఫస్ట్ అడిగేది ఎవరెవరు ఉంటారు ఏం చేస్తారు ఎంత మంది ఉంటారు అని అడుగుతారు ఏం ఏం వాళ్ళు ఏం చేస్తారు అని ఇలా అడుగుతరు హ్మ్ మాకు ఇళ్ళు క్లీన్గా పేటుకో
క్లీన్ పెట్టుకోవాలంటారు మళ్ళీ ఇంట్లో ఒక్కరు ఇద్దరు ఎవరైనా రీ రిలేటివ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చినప్పుడు కొందరు అట్లా ఇట్లా ఓ ఇట్లా అయితే వాటర్ ఆఫ్ చేయడం ఆ ఇంత మంది వస్తున్నారు అంతమంది వస్తున్నారు రాకూడదు పోకూడదు అని కండిషన్
ఉండారు కానీ ఎంత టౌన్ లో ఉన్నా పల్లెలో ఉన్నా బంధువులు రాడం మానరు కదా కహా ఆ ఎంత నువ్వు టౌన్ లో ఉండావని రాముడుదంటే ఎట్లా చెప్పు చెప్పడము మీ ఇంటికి రావద్దంటే ఎలా కుదురుతది చెప్ మీ ఇంటికే మాత్రం రావచ్చు ఇవతల వాళ్ళ ఏం వాళ్ళేమన్నా అన్నాళ్ళు ఉంటారా
అదేలే
ఆ వాళ్ళు వస్తారు పండగ పండకొస్తారూ ఏదైనా బాలేకపోయినా ఏదైనా చూడడానికి అలా వస్తారు వెళ్తారు వాళ్ళని అన్ని రోజులు ఉండి మనం పెట్టుకొని చేసుకుంటున్నప్పుడు వాళ్ళకేమంతా రాగూడదు ఇంత మంది ఎందుకు అలా శబ్దం చేస్తన్నారు ఎందుకు గొడవ పడుతున్నారు ఖాళీ జేయండి
ఇంకా ఏమన్నా మాట్లాడితే ఫుల్ సీరియస్ అయిపోతారు వాళ్ళు ఆ మా ఇల్లు గలీజ్ చేసేస్తారు నీటర్ వాటర్ చేస్తారు అదే
ఆ ఆ ఇంత మంది వస్తున్నారే ఏమి ఎందుకు ఇట్లా రోజు వస్తా ఉం డేట్లా అని ఉ మరి అది టైమింగ్ ఎ ఈ టయానికి వస్తే ఎట్లా అని మీరు ఇంతవరకు ఉంటే తొందరగా రావాలి ఇంతసేపు అని అట్లా ఇలా అని మాట్లాడతారు
అవును అవును అదే ప్రాబ్లమే వచ్చింది ఇంటి ఓనర్లతో అదే ప్రాబ్లం అసలకి ఇంకేమన్నా మాట్లాడితే ఫుల్ సీరియస్ అయిపోతారు ఇంకా కాలంటే ఇక మీరు ఇల్లు కూడా ఖాళీ చేసేయండి అంటారు
మరి ఏమన్నా అరీ డబ్బులు కడతున్నాం మనం వా ఆ వాళ్లేమన్నా అన్ వాళ్ళు ఏమ సంవత్సరాలు ఏమన్నా అంటారా నెలలుంటారా ఏమన్నా వుంటే ఒకటి రెండు రోజులు ఉంటారు అంతకు మించి ఎక్కువందు
అయ్యో అమ్మా ఇంటికి వచ్చి వచ్చే వాళ్ళు కూడా ఒక్క రోజు రెండు రోజులు కూడా రారు ఉండరు వచ్చినారా ఒక ఈవినింగ్ వరకు ఉన్న ఎట్లా అయ్యో వెళ్ళిపోతారు
దానికి ఇన్ని రేగేషన్ మనము చేసి పెడతంటే మనం బాధపడాలి అమ్మో ఇన్ని రోజులు ఉండాలే ఎందుకు ఇట్లా వచ్చా పోతా ఉంటే ఎడ చేసి పెట్టేది ఎక్కడ చూసేది ఆ వాళ్ళు ఏమంటా ఆ మేమిస్తా అంటే పూట పూట చేయాలంటే మేము చేయలేము చూడాలంటే చూడలేము అది ఇది అనేదానికి మనం బాధపడాలా వాళ్లకి ఏమంట అంత బాధ చచ్చిపోతామంటేనా ఆ చప్పుడు చేయగకండి మెల్లిగా పోండి అలా చేస్తానార ఇలా గొడవ బడ చెప్తున్నారు ఏమి ఎక్కడ అని అన్ని అడుగుతారు కానీ ఎవరు రాగుడదని
అదే వచ్చింది ప్రాబ్లం
వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళతో మాట్లాడతన్నారనుకో వాళ్ళతో మాట్లాడలేదు మనం మాట్లాడనామ అనుకో మేమ్ మళ్ళీ ఇది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడకూడదు అ అది కూడా మాతో గొడవపడినారు వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడగాకండి అంటారు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు మధ్యలో మనం మాట్లాడుకోకుండా ఉండే వాళ్ళము మళ్లే మళ్లే ఏమ మట్లాడితే మట్లాడుత మాట్లాడదంటే ఇట్లా అన్నామ అనుకో తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏదో ఒక విషయంలో మనం మాట్లాడకపోతే తిను అట్లా ఇట్ అనింది అట్లానింది మరి చెడ్డ పేరు మనకే వస్తుది
ఆ
మాట్లాడితే ఒకటి మాట్లాడకపోతే ఒకటి ముందు మంచి ముందర ఒక మాట మాట్లాడతారు మంచి తర్వాత ఒక మాట మాట్లాడతారు
ఇక్కడ మాటలు అక్కడ ఇవే కంటిన్యూ అయి దా ఉంటాయి ఉ
ఉండవు కానీ నీకు నాకు అంతగా పరిచయం ఉండదు నువ్వేం నాకు బంధువు కాదు కానీ మనిషి ముందర ఒకలాగా ఉంటావు మనిషి చిత వెనకాల ఒకలాగా ఉంటరు మంచి లేకపో ఒకలాగా మాట్లాడతారు
హు హుం
వాళ్ళకి ఏమంటా వాళ్ళు ఏమన్న పెడతన్నారా ఏమన్నా ఆ పెట్టే వాళ్ళు కూడా అంత బాధపడ. రు వాళ్ళకే అంత టౌన్ లో అయితేనా
అదే అదే అక అదే ప్రాబ్లమే అసలు కదే ప్రాబ్లమే అసలు
కానీ టౌన్ లో ఉన్నంతసేపు ఇంట్లోనే అయితే పల్లెటూర్లో అయితేనా. ఇంట్లో ఉన్న బయట కూర్చునామ్ అనుకో అందరు వచ్చి కూర్చుంటా రము ముచ్చట్లు పెడ్తార్ ఏదన్నా ఆడుకోవడం అందుకు చెట్ల కింద కూర్చొని ఆడుకోవడము. లేదంటే కుదర
అయినా పల్లెటూరులో కొందరు బాగుంటారు కొందరు అట్లా అట్లా టారు కానీ చెప్పాలంటే ఏమన్నా కాని ఆ అవును ఈ టౌన్ లో, సిటీ లో అంతా. పొల్యూషన్ ఎక్కువ కానీ అదే పల్లెటూరులో అయితే ఎంత బాగుంటది, అసలుకి ఈవినింగ్ అయితే చల్లగాలి.
టైం పాస్ కాకపోతేనో ఒకవేళ తోటల దగ్గరికి వెళ్ళి అలా అలా తిరిగి చూసుకొని రావచ్చు హు ఇప్పుడు సమ్మర్ అయితేనా ఈత కందుకు వెళ్తారు బావులు ఉన్నా, ఏదన్నా కోనేరులు అలా ఉన్నా కానీ. సమర్ టైం కాబట్టి ఈత కన్నాకు వెళ్తారు బాగా ఇప్పుడు కొంచెం అంటే టైం పాస్ బాగుంటుంది పోయినా కాని అందరుకలిసి మాట్లాడుకుని ఈత ఈత కందుకు వెళ్ళడము బావలల్లో కానీ కోనేరుల అందు ఉంటాయి కాబట్టి నే అది కూడా ఆ ఏదన్నా కొంచెము ప్రమాదంలో ఉన్నప్పుడు గూడా హెల్ప్ చేస్తది కదా ఏదన్నా వాటర్ లో ఉన్నా అం ఎవరన్నా పడిపోయినా ఏదన్నా జరిగినా గానా
అవునవును ఇదేమో కరెక్టే ఊ కానీ నాకైతే ఈత రాదు
ఊ
ఉమ్ బావిలేకి చెరువులేకి దూకే అంత సాహసం నేను చేయను
ఉమ్ కానీ అది కోవడానికి ఆ
అ ఆ ఇంకొకటి ఏమంటే ఆ ఈత నేర్చు కోవడం కూడా అదోక మంచిదే కానీ నేర్పిచ్చేవాళ్ళు ఉండాల కదా ఎవరు నేర్పిస్తారు జెప్పు
చిన్న చిన్న కాలువల దగ్గర అలా నే తుకోవడం లేదంటే ఈత బెండ్లు అవి సొరకాయ అంటారు కదా హా ఆ అవి కొంచెం పెద్దవి ఉంటాయి ఎండిపోయినది దాలతో కట్టుకు దాలను కట్టు కోని కూడా ఈత నేర్చుకోవచ్చు అవి మునగవు నీటిలో తేలుతుంది మునగబెండ్లు అలాంటివి ఏదన్నా ప్లాస్టిక్ వి డ్ర మ్ములు అలాం
ఆ ట్యూబ్స్ కూడా వస్తాయి కదా స్విమ్మింగ్ పూల్ లో ఏసుకుంటారు కదా ట్యూబ్స్ స్విమ్మింగ్ పూల్ లో ఏసుకుంటారు కదా ట్యూబ్సు
అవి స్విమ్మింగ్ పూల్ అంటేనా అది లోతు ఉండదు నీకు స్విమ్మింగ్ పూల్
ఊ అది అదే నేను చెప్తున్నది కొంద్ అది కూడా చెరువులో గాని బాయిలో గానీ యూస్
ఆ వేసుకోవదు ఉన్నాయింటే వేసుకో కోవొదు లేవంటే ఏం చేస్తాము స్విమ్మింగ్ పూల్ కాబట్టి వాళ్ళు అక్కడ డబ్బులు అది ఏముంది డబ్బులు కడితే ఇస్తారు ఏం ఊరికే ఇచ్చేది ఏమన్నది మనకు
మ్
ప్రతిదీ మనీ మనీ మనీ మనీనే ప్రతిది మని తోనే కూడబెట్టింది టౌన్ లో పల్లెటూర్లో అలా లేదు
అదే కదా
నీకు ఏదనా చేసుకొని తినాలన్నా వంట చేయలన్నా కూరగాయలు ఏవన్నా ఏదైనా తెచ్చుకోవాలన్నా ప్రతి ప్రతిదీ మని ఆఖరికి నీళ్లు కోన కొనాలి నీళ్ళు తాగాలి అన్నగాని మనీనే
అదేమా కరెక్ట్ ఇప్పుడన్నద అదే ఇప్పుడ అదిమో ఖచ్చి నిజంగా అది కొన్నాకపోతే ఏట్లా
నీళ్ళు తాగాలి డైలీ తాగాలన్నా కొనాలి వాటర్ లేదు ఉంటాయి ట్యాంకులు ఉంటాయి బోర్ బింగ్లూ బోర్లు అవన్నీ ఉంటాయి ఎంతైనా ఈ నీరు వేరు ఆ నీల్ వేరు
ఇప్పుడు అయినా అన్ని కూడా అండ్లకే ఖర్చు పెట్టాల్సిందే ఒక వాటర్ తో సహా కొనాల్సిందే అన్ని రేట్లు పెరిగియిపోయినాయి ఏం చేసే
నొత్తట్లో ప్రతి ఏదో ఒక ఆకు ఏదన్న కూరగాయలు గానీ ఏంటనా గానీ దొరుకుతాయి నీకు ఊ టౌన్ లో నీకు ఏదైనా లేదంటే ఒకేళ నువ్వు పోయి కూరగాయలు తెచ్చుకోలేదు పకింటోలని అడుగుతావా ఏమన్న ఇస్తారా కొంతమంది ఇస్తారు కొంతమంది లేవంటారు అదే పల్లెటూరులో లేవు ఇట్లా ఇవ్వండి అంటే అన్నాగాని ఇస్తారు అట్లా ఉండదు
ఊ
ఉ
ఉ
వచ్చేసారా ఇంక
హా
సరే సరే అయితే నింకా టైమ్ అయిపోయింది ఇంక